వేణా బ్రో మీ పేరు. ఉహు ఏం జేస్తుంటారు.
కాలేజీ నుంచి వచ్చినా మీరు.
నేను కూడా కాలేజ్ నుండే వచ్చా.
ఏం చేస్తున్నారు అంటే స్టడీ.
నాది బీటెక్ ఫైనల్ ఇయర్ మీది.
భీ ఫామ్ తర్డ్ ఇయర్ ఇప్పుడు నేను.
అవునా మేబి సేమ్ ఏజే కావచ్చులే అయితే.
ఆహ్.
సేమ్ ఏజే కావచ్చులే మనది.
ఆమ్ అం అంటే వన్ ఇయర్ జంప్ జేష్ణ్ నేను.
అవునా. ఆహా ప్రాపర్ ఎక్కడా.
ప్రాపరా ఇక్కన్నే తెలంగాణ సేపూర్ కాగజ్ నగర్.
అహా నార్మల్ డిస్టక్ అను.
కొమరంభీం మీది.
ఆహ్ మాది గద్వాల్ తెల్సా.
ఆహ్.
ఆహ్ అది మా.
ఓకే అండి ఏ ఏ కాలేజ్ మీరు.
హైద్రాబాద్ లో గురునానక్ దెల్సా.
ఆహ్ తెల్సూ.
ఆహ్ ఆ కాలేజ్.
ఓకే. హాస్టలండి వరంగల్. వరంగల్ అవును శ్రీ శివాని. ఫార్మసి కాలేజ్ మాది.
అచ్చా ఓకే.
ఇక్కన్నే వరంగల్ హన్మకొండలో.
ఆహ్ ఆహా. ఇంకా వన్ ఇయరా ఇదే లాస్ట్ ఇయరా.
ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ ఇంకొక సెమ్ ఉంది. సిక్స్త్ సేమ్ నాది అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది.
ఆహ్ హ ఎయిట్ సెమ్స్ ఉంటాయా మీకు కూడా.
అవును ఎయిట్ సేమ్స్ ఉంటాయి టూ మిడ్స్ ఉంటాయి ఇంటర్నల్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్స్ ప్రాక్టికల్స్.
త్రీ ది స్టార్ట్ అయిందా అయితే.
ఆహ్ అయింది బట్ క్లాసెస్ ఏమంత చెప్తలేరు.
అచ్చా.
యావరేజ్ చెప్తారు మా కాలేజ్ లో స్టడీస్.
అవునా అన్ని కాలేజెస్ లో అం. అంతేలే పైకి ఒకటి బిల్డప్ ఉంటదిలే గని హీహీ.
మీకూడా అంతేనా.
మాకూడా అంతే మరి హి.
యావేరేజే చెప్.
ఆహ్ మరి ఆ ఫ్యాకల్టీ. ల్టీకే సబ్జెక్ట్స్ వచ్చింటే వాళ్ళే ఇంజనీర్స్ అయిపోయేటోలుగా. హహ్హా.
కాలేజ్ గురించి టాక్ బానే ఉంటది కదా గురునానక్ బానే చెప్తారు అనేసి.
ఆహ్ ఉంటది బట్ ఉండదు అంత ఫ్యాకల్టీ ఉండరు జస్ట్ అది. ఎన్ ఎ స్సి గ్రేడ్ ఉంటది కదా అది ఒక్కటి ఉంటది అంతే నార్మల్గా ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇగంతే. దాని వల్ల కొంచెం టాక్ అంతే ఆహ్.
ప్రిపేర్ అయితున్నారా మరి పే ప్లేసెమెంట్ డ్రైవ్ కి.
ఆహ్ ఇన్ని రోజులు అయినం అయిపోయినాయి ఇగ ఇప్పుడు ప్లేస్మెంట్స్ కూడా అయిపోయినాయి.
ఏమైంది.
ఇంటర్వ్యూస్ ఇచ్చినాం చాలా రిటర్న్ ఇన్ఫోర్మ్ మాకేం రాలే.
ఏం ఇన్ఫర్మేషన్.
ఆహ్ ఏం ఇవ్వాళే ఇన్. ఇంటర్వ్యూవర్ దాక వెలుతున్నాం గానీ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రావట్లే. కొన్ని కంపెనీస్ వచ్చినాయి గానీ. ఈ దాంట్లో మేము గా సెలెక్ట్ కాలే మేము ఇంటర్వ్యూస్ ఇచ్చిన కంపెనీస్వి ఇంకా రిజల్ట్స్ రాలే.
అవునా. మీరే ఇట్లా అంటే మాది మా పరిస్థితి ఎట్లానో మాకు ఇంకా ప్లేస్. ప్లేస్మెంట్స్ కూడా లేవు జీరో మాదైతే మొత్త్. మొత్తం ఫ్రాడ్ తెల్సా స్టార్టింగ్ లో ఉంటాయి. అంటే స్టార్టింగ్ లో చెప్పిండ్రు ఉంటాయి ప్లేస్మెంట్స్ అని. తర్వాత తీరా వచ్చేసరికి జాయిన్ అయ్యాక ఇందులో. ప్లేస్మెంట్స్ ఏమి ఉండవు సెల్ఫ్. సెల్ఫ్ వెతుక్కకోవాలి అని అన్నారు.
ఫస్టే ఫస్ట్ చెప్తారు ఇగ. ఇగ తరువాత మనం బైటకు రావడానికి ఉండదు గదా.
మనం కూడా జరిగింది వెళ్ళినాం వెళ్ళినాం అడిగినాం మాస్టర్. ఫికెట్స్ మాకు కావాలి అని ఓకే మీ టూ ల్యాక్స్. మాకు టూ ల్యాక్స్ ఇవ్వండి నేను మీ సర్టిఫికెట్స్ మీకు ఆన్ ది స్పాట్ ఇస్తా.
ఆహ్ ఫోర్ ఇయర్స్ ఫీ కాటేశేయండి ఇచ్చేస్. ఇస్తాము అని అంటారా హాహా.
మేము ఇగ పోనీలే ఇగ ఆహ్ ఎక్కడి నుంచి తేస్తామండి. అంత డబ్బులు ఆయ్ సర్లేపోతే పోనీలే అని ఇగ. అందులోనే ఉన్నాం ఒక ఫస్ట్ ఇయర్ చాలా కష్టమేమ్. చాలా బాధ అనిపించింది ఎందుకు జాయిన్ అయినాం ఇప్పటికి అన్పిస్తది ఎందుకు జాయిన్ అయినాం. ఇప్పుడు ఒకటి అన్పిస్తాంది ఓకే ఎండింగ్ వచ్చినాం ఇంకొక్క ఫ్యూ మంత్స్ అయితే. అంతె అయిపోతది ఒక ఫ్యూవ్ ఇయర్స్ ఒక వన్ ఇయర్ అందులో. సమ్మర్ హాల్డేస్ వెకేషన్ హాల్డేస్ అని అవ్వని ఇలా వెళ్తాం వస్తాం.
మొన్ననే ఆహ్ మొన్ననే స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ సిక్స్. ఉమ్ అన్నట్లుంది అప్పుడే మార్చి గూడా అయిపోతంది.
నిజమా నేను అదే అన్కుంటున్నా ఇంకొక.
తలు.
కానీ నైన్ మంత్స్ ఏ ఇంకా నైన్ మంత్స్ లో మళ్ళీ వన్ మంత్ ఇక్. ఇక్కడ ఉంటాం మళ్ళా సమ్మర్ హాలిడేస్ ఓస్తె. తే ఇంటికి వోతాం మల్లోస్తాం.
గణేష్ ఫెస్టివల్ ఓస్సాది మళ్ళీ నెక్స్ట్ దసర. రా ఒస్సాది మళ్ళీ ఈ ఈయర్ అయిపోద్ది ఇగ.
ఇయర్స్ ఓతున్నాయి డేట్ పోతున్నాయి గని మనం ఐతే. చేంజ్ అవ్వట్లే అలానే ఉంటున్నాం.
కరోనా అప్పటి నుండి మనది ఇదే ఐతుంది.
డీలే అయింది అచ్చ కరోనా రాకపోయింటే. బావుండేనిపిస్తుంది కానీ అది వచ్చినందుకు క్ కొంజెం హ్యాపీయే. అది ఓచ్చింది గాబట్టే మనకి మొబైల్స్ ఓచ్చినాయి లేకపోతే మనకి మొబైల్స్ గొన్నివ్వకపోతుండే మనం. పేరెంట్స్ ఇప్పుడు ఓచ్చిత్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ కోచ్చినాంక గోనిస్త. టుండే మిక్ ఇప్పుడు ఓస్తుండే మొబైల్. ఆన్లైన్ క్లాసెస్ అన్ జేప్పేసి యూట్యూబ్ షర్టు ఇన్స్. ఆహ్ రీల్స్ చూస్తుండే. అది ఫుల్ కామిడీ వీడియో అప్. వీడియో ఆన్ లనే ఇట్లా స్టక్ అయ్యే మోడ్ బేట్టుకొని. మా క్లాసుల్లో వాళ్ళు స్టక్. కే మూడు బేట్టుకొని ఏమైంది వీడియో వస్తాలేదు ఆన్. టే మేమ్ ఆల్రెడీ ఉన్నాం సార్ మీకే కనబడ. త్ లేద్ ఆన్ అని అన్నారు అయితే ఆహ్ కామెడీ. మా హింది సార్ అయితే అంటే సార్కి కొంజెం డిస్ప్లేన్ గా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా హెయిర్ కొప్పు పెట్టుకోని. లైక్ లీవ్ జేస్కొని ఉంటాం గదా ఇంట్ల క్లాస్ల ఉన్నప్పుడు ఇదేం ఇల్లు గాదు. కాదు అట్లుండడానికి అంటుండే. ఐతే ఒక అమ్మాయిని అ సర్ ఏమన్నాడు దెల్స ఇదేం మీ. ఇల్లు గాదు అని అన్నాడు ఆమెమన్నాది నేను ఇంట్లోనే ఉండా అన్నది. క్లాస్ వింటున్నా అయితే గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాది.
ఒక్కొక్కరు ఓక్కలా ఉంటారు అసలు.
ఒక్కొక్కరు ఒక్కొక్కల ఉంటారు కొందరైయితే లాబ్. లాప్టాప్ ఓపెన్ జేషి ఇట్లా ఫోటో వేట్టి పెట్టిండ్రు కెమెరా. ఫోన్ కెమెరా కాడ. విన్నట్రక్ జేస్త పండుకుంటారు కానీ వీడియో ఆఫ్ చేస్తారు మాకైతే వీడియో ఆన్. ఆన్జేమన్ మాండేటర్గా జేప్తుండే లెక్పోతే అటెండెస్ ఎయ్యమని.
ఆహా మదంట్లో మాదంట్. ట్లా అయితే అన్నోన్ పర్సెంట్స్ జాయిన్ అయితుండే వాళ్ళు వంట జేషేది అవివి చూపిస్తుండేవి వీడియోస్ ఆ సర్ బిర్యాని దింటరా సర్ కాఫీ తాగుతారు సార్ అన్ అడిగేటోళ్ళు అస్సలు
పాపం వీళ్ళకానాశర్నగా ఫోన్ లో చై అనుకున్నారుగవచ్చు సార్లు
మొత్తం బ్యాక్ బెంచర్స్ అంతా అదే పని.
మొన్ననే మొన్ననే టెన్త్ కంప్లీటైదిగదనిపించింది నాకైతే. అప్పుడే మనం గ్రాడ్యుయేషన్ అయిపోవడానికి ఓస్తున్నామంటే.
టెన్త్ కంప్లీటై ఫైవ్ ఇయ. దంటే అసలు నమ్మ బుద్ద్దేయతలే.
నిజంగా. ఇంకా కొన్ని డేస్ ఉంటే బాగుండు ఇప్పుడిప్పుడే జాయిన్ అయితే బాగుండని
కాలేజ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేసినట్లు లేదసాల్మకు అయితే అసలు మొన్ననే గా జాయినైంది హాస్టల్ కోచ్చిందన్న ఫీల్లోనే ఉన్నావింకా
ఇంకా మాకు ఒక వనియర్ అయినా ఉంది ఎంజాయ్ చేయడానికి మీకైపోయింది కదా
అయిపోయింది మాకు
ఇంకా గ్రాజ్యుయేషన్ బెడ్తారు గ్రాజుయేషన్ డే మీకేవెంట్స్ జరుగుతయా
ఇయర్లీ వన్స్ అం
మీకు రీసెంట్లీ ఎంగ్టన్ ఎంగ్టేనా ఏదో అయిందంట కదా ఔనా
అయింది మాకు శ్రీలీలా వోచ్చినాయా మీకు రీల్సేమైనా
శ్రీలిలా
శ్రీలీలా ఓచ్చింది కాలేజ్ యః అవే శ్రీలీలా ఓచ్చింది మొన్న ఫెస్టిక్ ఒక ఫెస్టికంతే ఈ ఫెస్ట్ కూడా లాస్టీయర్ చేయలేవా టూ ఇయర్స్కోసారి చేస్తున్నారు రూమర్స్ కూడా
మీకట్లీస్ట్ ఆ ఫెస్ట్ అన్న్ ఉన్నా మాకది కూడా లేదు మాకు నో ఈవెంట్స్ ఓన్లీ ఫెషస్ ఫేర్వెల్ దట్స్ ఇట్ గ్రాడ్యుయేషన్ డే కూడా ఉండదు మాకు
అయ్యో అటెంజాయ్ లేదు ఇటిది లేదైతే
ఏం లేదు
అదేగా
ఫ్రెండ్షిప్ కూడా లేదు తెల్సా బయటకుపోదాం ఎటనే పోదాం ఎంజాయ్ చేయ
కోయేడా
కోయేడే కోయేడే నో అసల్ చుడనే జూడ తెల్సా నేనిగ్నోర్జేషేంత పీక్స్లు ఎవ్వర్జెయ్యారు
నాలేక్కనే ఉన్నావుగా సేమ్ యాస్ తిడువే లావాళ్ళా ఉంటారు నాకు కూడా
పాపం వాళ్ళు ఒక రోజు పిల్చి నీకెందుకు కంత ఆటిట్యూడ్ మేం ఇంట్రవర్ట్ బో ఇంటర్ ఇంట్రవర్ట్ ఆటిట్యూడ్ అ మీకు నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదన్నా నేను పాపం ఆయన ఇప్పటికి నన్ను శత్రువుని చూసినట్టు చూస్తాడు
ఆహ్
లేకపోతే అన్నయ్య అన్నయ్య అని పిలుస్తా నేను అన్నా అన్న చెప్పండి అంకుల్ అంకుల్ని పెళ్లి జేస్కుంటావు నువ్ ఫ్యూచర్లో అన్నర్
అయ్యో!
మీకన్నా బెటర్దేలే అన్ నేనన్నా పా మా ఫ్రెండ్స్ మాట్లాడ్తారు బాయ్స్
వాళ్ళు టాపిక్ లేకపోయిన పోయి మాట్లాడ్తారు. మనకు రాదులే అట్లా
ఏమంటరు అంటే ఆన్ ఎ ఎమ్ ఎమ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయ్ పిల్లలు ఉన్న బిహేవ్ చేస్తరు ఇంటి కాడ మీ హస్ స్బెండ్ అన్నట్టు అసలు అటు జూడనే జూడవ్ ఎందుకు ఇంటర్లో గూడా కోడే కానీ నెను అటు జూళ్ళే ఎవరున్నరో గూడా తెల్వదు నాకు స్కూల్లో గుడా అంతె నా ప్రపంచమే వేరు పాపం వాళ్ళు అన్ టారిప్పుడు ఓక్ ఒకే.